ఆ వినపడుతాందండి
బాగున్నామండి మీరు బాగున్నారండి
బావున్నామండి ఏం చేస్తున్నారు మీరు
ఏం లేదండి ఊరికనే కూర్చున్నాం ఇప్పుడే అండి. పని అయిపోయింది తిన్నామండి.
ఏం చేస్తుకున్నారండి ఈ రోజు
ఇవాలా మా చుట్టాలు వచ్చిరు అందరికి వంట చేస్తాము.
అదేలేండి.
ఓలిగలు ఇవి చేస్తం
ఈ రోజు భోజనాల్లో స్పెషల్ ఏంటండి? ఈరోజు ఏం స్పెషల్ చేశారు మీరు.
మేము ఈ రోజు చేసింది స్పెషల్ ఉ ఆ ఓలిగలు చేసుకున్నాము.
ఉ
బొబ్బట్లు అంటారు. ఒలీలు అంటారు. రాయలసీమలో ఓలిగలు అంటారు హుమ్ అవునండి అయితేసాము పప్పు, అన్నము, చారు బెండకాయ ఫ్రై చేసామండి. మీరే ఎమ్ చేసుకున్నారండి
మేము మా వొళ్ళు మాకు చుట్టాలు వచ్చారండి. పండగ కదా ఈరోజు ఉహు మూడు రోజుల నుంచి పండగ ఇక్కడే ఉన్నారండి. మా చుట్
అవునండి ము
అవండు
అదేలేండి
నేమ్ బుడ్ మేము కూడా బొబ్బట్లు వండుకున్నామండి ఈ రోజు
అవునండి. అట్ట అయితే మీరు మేము ఒకటే వంట చేసాం.
అవునండి మీరు ఎలా చేస్తారు. అండి బొబ్బట్లో
మేం బాగనే చేసుకుంటాం అండి.
అంటే ఏమేమి వేస్తారండి అట్లకు
మేము దాంట్లోకి కందిపప్పు వేసి ఉడకబెడ అవు పిండి కలిపి పెట్టుకుంటాము. బెల్లం వేసి రుబ్బు తం అండి సొంటీ యాలు కాయలు అన్ని ఏసుకుంటాము.
అంటే అయి బాగ మెత్తగ ఉడక
ఉమ్ పప్పు బాగా ఉడకాలి పప్పు ఒక రకంగా వుడికినక వేసుకుంటేనే
ఆ అంత మొత్తం దాంట్ల ఇట్ లో ఉంటే వాటర్ అంతా
మంచి అప్పుడేత్తమండి
ఏమి ఇస్తారండి
బెల్లం వేసి కాసేపు పొయ్యి మీద పెడతామండి ఏంటితే అప్పుడుదానికి కొంచం ఉమ్ వెళ్ళాక తీసి పెట్టి ఆరునాక కొత్త రుబ్బుతా ఉండు
అంటే మిక్సీకి వేస్తారా రుటు
మేము రోడ్ లోనే రుబ్బకుంటాం అండి తకువ ను వెయ ముకి ఇకేంటండి
రోట్లు రొబ్బితే బాగుంటుందా
రోడ్లో రుబ్బితేనే బాగుంటుందండి
ఆహ
ఇంకేంటి ఏం లేదండి
అదే అండి ఇకా మీరు ఇంకా ఏం స్పెషల్ చేస్తారండి ఈ రోజు సాయంత్రం
సాయంత్రం మేము ఏం చేయలేదు మీరేం చేసారండి
సాయంత్రం ఏం చేసారండి
మేము సాయంత్రము మా ఊళ అన్నం పప్పు చేసాము వడలు వేసుకున్నాము
ఆ వడలెల చేస్తారండి
అలసంద వాలండి మేము చేసుకుంది
ఏం చెయ్యాలండి అవి
అయ్యి నాన్న పెట్టాలి అలసందలు నాన్న పప్పు ఇసురు కోవాలి ఇసురుకొని నాన్నబెట్టుకొని అట్లని పడేసి రుబ్బుకోవాలండి కచ్చవరకాయలు అల్లం ఉమ్ కొతిమీరా పుదీనా హుల్లి పయి అన్ని ఏ దుఃఖాలడి
మెత్తగ రుబ్ కుంట
మె మెత్తగా రుబ్బితేనే బాగా వత్తాదండి తింటనికి బాగుంటాయి
పుదనా ఎక్కువ వేసుకుంటార తక్కువ వేసుకుంట
ఆ తక్కువేసుకుంటామండి
ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటంది
ఆ ఇంకా బాగుంటాందిండి
బాగా డీప్ ఫ్రై చేసుకుంటారా మామలుగానే తీసేస్తారంండి
డ్రీఫై గా లేదు ఒక రకంగా కలుతాం డ్రీఫై అయితే నల్లగ అయిపోత బాగుండవండి కొంచెం గట్టిగా ఉండాలంటే కొంచెం ఎర్రగా ఉండాలి బాల అ తనాడి ఏ కావసం కూడా చేస్తామండి
ఏం పయసుంది వేస్తార్ ఆళ్లు
సగ్గుబియ్యం పాయసం చేసుకుంటాము అన్నంతో పాయసం చేసుకుంటామండి
సగ్గు బియ్యం పాయసం ఎలా చేస్తారండి మీరు
సగగుబియ్యం పై ఏమిీ లేదండి సగుబియ్యము పాలు ఆ కాసుకుని నీళ్లు పాలు కలుపుకుంటారు త ఉంటే కాసి నీళ్ల పోసుకుంటే ంటారండి లేకపోతే పాలు పోసుకుని చేసుకుంటామండి ఉడక వెట్టి నీళ్ళు బాగుడికినాక పా నీళ్ళు పాలు బాగఉడ పొంగు వచ్చేదాకా కాసుకునండి అయ్య అప్పుడు పొంగొచినప్పుడు సగవివే ఉంటామండి దాంట్లోకి సగ్గుబియ్యం ఏసి సగ్గుబియ్యం ఉడికేదా కొడుకుని ఇ పక్కన పెట్ట ఇస్తామండి అదండి మం చేసేది మళ్ళీ బెల్లమామ పక్కన కరగబెట్టుకుని ఇది ఉడికింది పక్కన పెట్టుకు కొని బెల్లం కరిగినాక అప్పుడు బెల్లం కూడా దాంట్లోకి వేసుకుని ఉంటామండి
మాకు చాలా ఇష్టం అండి పా ఇంతకు మంచిది కదండి సగ్గు బయ్యంపాలి
ఆ అదేనండి మంచిది ఫలవా
ఆ అండి వేసవ కాలంలో మరి ఎక్కువ చేసుకోవాలండి
ఉమ్ కొంచెం ఎక్కువ చేసుకుంటే రెండు పూట్ల మూడు పూట్లు తినేస్తాం అవునండి
ఇంకేంటండి
ఏంటండి
క ఈ రోజు చేల్లోకి వెళ్ళారండి మీరు
హు వెళ్ళామండి చేైలోకి ఇవాళ చుట్టాలు వచ్చారు చుట్టాలోచేశారు తొందరగానే వచ్చేసామండి అక్కడ చేైలో వాళ్ళు మగళ్ళు వెళ్ళారండి చేైలో పని చేసి నీళ్లు పెట్టుకని
ఇంకా మీ చేలో ఏమెమ్ ఉంటాయండి మీ చేల్లో ఎమేమ్ పెరుతారండి మీరు
సేలో ఏం చేస్తామండి సేలో పని చేసుకోవటం నీళ్లు పెట్టారు క్యారేజ్ కట్టిస్తే మొగళ్ళు అక్కడే వంటది వంటచేసి కట్టిస్తే తిని వచ్చారండి అక్కడి నుంచి ఇంకేంటండి
అదేనండి ఇంకేంటండి మీరి ఇంకా విశేషాలు ఈ రోజు వెజిటబుల్స్ ఏమేమ్ తెచ్చుకుంటారంండి
మేము పొద్దున్నే వస్ టే ఊళ్ళోకి వస్తాయండి లేకపోతే వారానినికిసారి ఇక్కడ మాకు మార్కెట్ ఉంటుందండి మార్కెట్ లోకి వెళ్ళి తెచ్చుకుంటామండి అన్ని కూరగాయలు బెండ కాయి బేరకాయి టమోటా పచ్చి మిర్ జీ ఆకూరలు కొన్ని ఆకుకూరలు మాకు ఇంటికాడ ఉంటాయి కొన్ని చేలో ఉంటాయండి చేలోనే తెచ్చుకుంటాము చేలో వండుకు తెచ్చుకునేే టేస్ట్ ఉంటాయండి సాంతలో మార్కెట్ లో కంటే
అ
అట్టాగె ఉంటాయండి
మీరు ఫ్రూట్ ఫ్రూట్స్ దొరుకుతయన్న మీ
ఆ దొరుకితయండి మాకు కూడా ఫ్రూట్స్ బానే దొరుకుతి టౌన్ లో కంటే ఇక్కడ మేలండి మాకు బానె దురుకూతయ్ అమ్మటానికి వస్తారు ద్రాక్ష యాపిలు ఆరేటి అంజూరా
ఏమేమి ఫ్రూట్స్ ఇష్టమండి మీకు
మాకు ఫ్రూట్స్ అంటే ఏమైనా తింటామండి ఏ ఏ కాలం వస్తే అవి
మీ ఇంట్లో పిల్లలు ఉన్నారండి మీ
హా పుచ్చకాయి ఎండాకాలము పుచ్చకాయ అయితేనే మేల్ కదండి
మీకు పిల్లలు ఉన్నారం వీ మింట్లో
ఆ ఉన్నారండి
మీరు ఏ మేమ్ పెడుతారంండి పిల్లలకి ఇష్టంగా ఫ్రూట్స్
ఫూట్స్ పెడతామండి అన్ని ఆప్పిలు ద్రాక్ష పో ఈ ఏండా తాలం వచ్చి మేము ఈయె పెడతా మండి ఏ అంటే ఇది ఆహా మా పిల్లలు అన్నీ తింటారండి అన్ని ఏయి పడితే అయ్యే తింటారు పెట్టాలెగాని మా పిల్లలు తింటారండి ఇష్టంగా
అదేనండి మాక్ కూడా ఇక్కడ బానే దొరికితియండి చేలల్లోకు వెళ్ళి కోసుకొస్తారండి మ ఇంట్లో వాళ్ళు ఫ్రెష్ గ దొరుకుతయ్ తినకు
ఇంకేటండి
ఇక్కడ బా ద్రాక్ష పుచ్చకాయ బాగ దొరుకతీయండి మాకు ఇక్కడ ఫ్రెష్గా చెల్లోనే చేలో ఎల్లీ
హుమ్ అవునండి మాకు ఇక్కడ అమ్మటానికి వస్తా పరు తీసుకుంటారు ల్యాపోతే ఎవరనా వె సరు వెళ్ళినప్పుడు తెప్పించుకుంటాం అండి ఆళ్తో చెపై తిట్టించుకుంటం ఆ మొన్న ఎల్లాం వెళ్ళినప్పుడు చెప్తారండి వాలాని అడుగుతారు తెమ్మంటే తెచ్చి పెడతారండి మాకు డబ్బులు ఇస్తాము తెచ్చ
అదే అండి మీరే చెప్పా
ఏముంటయి అండి మీరు చెప్పాలి మీరే ఏం చేస్త ఉంటారు ఏంటి ఈ రోజు మీ పని ఏంటి మీ వర్క్ ఏంటి
మాక్అంటే ఇంట్లో పనేనండి గేదెలు మాకు గేదెలు ఉన్నాయండి గేదెలున్నాయ్ మ అత్తయ్య గారు కాల్ పండి ఉంటరు ఇంట్లోనే పాలు దండి కొ ఏంది మా ఆ పాలు పిల్లలు బా పిల్లలు బాగా పాలు తాగుతారండి మా అత్తయ్య గారు పాలు పిండుతారు నెయ్యి కూడా మాకు ఇంట్లో ఏ స అర్జం
ఉ అదే అదేనా మాకు గొడ్డు ఉంటాయండి మాకు కూడా గేదెలో రెండు ఉన్నాయండి మాకు కూడా ఏమో పాలు పిండుకుంటాము పద్దు పొలము వెళ్తాము పొద్దున్నే పిండేసి వెళ్ళిపోతామండి నాలుగున్నర ఆట త్తను ఐదు నుంచి అట్టా వెళ్ళిపోతామండి ఐదు విన్నారా అట్టా ఉంటుంది అట్ట వెళ్ళిపోతామండి మళ్ళీ వెళ్ళిన వాళ్ళు కులోళ్ళు వస్తేనేమో పది పదకొ పన్నెండు ఒంటి గంటక వస్తామండి లేకపోతేనేమో ఆ పెద్దల కాడే ఇద్దరం అయితే ముగ్గురు అట్ట అయితే పది గంటల కట్టా వచ్చేస్తాండి పెన్కాడ వెళ్తాం కదా ఐదు ఐదున్నర లోపు అయితేనే వచ్చేస్తామండి ఆ మేము నెయ్యి అంటే మాకు ఇష్టమేనండి మే బాగా మా గేదలు ఉండయి కదండి ఎందుకని మే అది ఎక్కువ ఆడుకుంట నూనె కంటే నెయ్యే ఎక్కువ ఆడతామండి మీరు
పిల్లలు బా
మా పిల్లలు కూడా ఇష్టంగా బాగా తింటారండి
మీ ఇంట్లో వాళ్ళండి
మా ఇంట్లో వాళ్ళకి అందరికి ఇష్టమే మా వాళ్ళు అందరూ తింటారండి ఇంకా ఊరికి అది పంపిస్తాము ఎవరు పమడి తీస్తా ఉంటాం అవునండి
అవునా
పాలు ఎవరికన్నా పోస్తామండి ఒకళ్ళు ఇద్దరు టీచర్లు ఉన్నారు ఇక్కడ టీచర్లు అడుగు తారు టీచర్లకు అది పోస్తా ఉంటా అండి
మాకు ఇక్కడ దొరకవండి తక్కువ అండి
మాకే బాగుంటాయండి మాకా దొరుకుతాయండి మాకు మా గేదలు ఉన్నన్నళ్ళు ఉంటాయండి చేనుపోతే ఎవరి దగ్గరనా పోయించుకుంటాం మళ్ళీ మా గేదలు వచ్చినాక మేము ఎవరికన్నా పోస్తామండి
అదేనండి
ఇంకేంటండి చెప్పాలండి మీరు ఇంకా ఏమి విషయాలు ఏంటి ఆ మేము తినేసామండి మాత్త కొత్తవాళ్ళందరూ వచ్చారు కదా తిని పక్కనే ఉంటారు మా వాళ్ళు ఎళ్ళిపోతానండి కాల్ రిసీవ్ చేసుకున్నందుకు థ్యాంక్స్ అండి
ఎందుకండి